హలో
హలో ఏంలే ఏంలే
కుండలగ డిజైన్స్ అయిపోయింది ఇంకా ఏం లేదురా ఇంట్లా పని చేసుకుంటాన ఇప్పుడే పని అయిపోయింది కుండకి డిజైన్ లేచి తిన్నావారా
ఇంకా ఇప్పుడు ఎత్తాల
అవునా మా అమ్మ కూడా ఒకటి చెప్పమనది బోనకుండా కావాలంట మాకు మొన్న వాట్సాప్ లో పెట్టినావు చూడు
ఆ
నీ వా నీ వాయిస్ బ్రేక్ అయితంది
హలో
మన్నా నువ్వు వాట్సప్ పెట్టినావు కదా వ స్తు నువ్వు మోన్నా వాట్సాప్ చేసినావ్ చూడు పోనుకుం ఒకటి
ఆ
ఆ ఆ డిజైన్ కావాలంట మా మమ్మీ చెప్పింది ఒకటి వేస్థవ మాకు మంగళవారం వరకు కావాలి
అదే తాన
మాదయ స్థానవా
అదే డిజైన్ ఎత్తానంటన్న
అదే డిజైన్ కావాలరా మాకు బాగుంద ఆ డిజైన్ ను వాట్సాప్ పోన్న స్టేటస్ పెడితే చూసిన
అవునా అదే ఇస్తాను మా మమ్మీ ఒక కుండ దగ్గర ఉం బండి దగ్గర అయిపోయినాయంట వ్యమంటే ఎస్తాను
అవునా సరే అయితే ఇప్పుడు వేసేది మాకే ఉంచు మేము తీసుకుంటాం ఒకటి
ఆ
ఆ ఈవనింగ్ మీ అమ్మ వచ్చినాక ఫోన్ చేసి చెప్తా లేకపోతే మీ అమ్మ నెంబర్ నా దగ్గర ఉంది మీ అమ్మకు ఫోన్ చేసి నేను చెప్తా
ఆ తిన్నరా
ఆ తిన్నలేధు రా థినాలే ఇప్పుడే పని అయిపోయింది ఊరా ఆలుగడ్డ ఇ స్టిఫిన్ ఏం చేయలేదు
సేపించు మాధుగుడి అలాల్గడ్డే
అవునా.
ఆహ్.
మీర్ బేట్టుకుంటలేరా దేవున్ని.
మాక్ ఈసారి లేదు.
హుమ్మ్.
ఓహ.
మాఅక్కొల్లు ఇయలా పెట్టుకుంటారు పోవాలే, మధ్యాహ్నం వరకు వస్తా అని జేప్పినా. తలస్నానం జేసి పోవాలే.
అవునా. మాగుడ్ ఉంది గానీ, ఉమ్. పోతనో, పోనో నేను.
ఉమ్మ్. బుక్స్ ఏమైంద్ర, కొన్నావా.
కొన్లే, కొనాలే.
సేమ్మియా, ఆర్ ఆర్ బియా.
ఆర్ ఆర్ బి కోన్లే కొనుక్కోవాలే.
ఉమ్. కనుక్కున్నావా, బుక్ స్టాల్ ఎంతనో కను. నేను గోన్లే, కనుక్కోలే అసల్ బుక్ స్టాల్లా. ఎంత కాస్ట్ కనుక్కున్నావా, బుక్ స్టాల్ నువ్వు.
త్రీ థౌజండ్ అంటారు.
త్రీ తౌసండ్ అన్నారా.
ఆ.
ఆన్లైన్ల నైతే. ఫిఫ్టీన్ హండ్రెడ్ కట్లొస్తాన్నాయి.
అవునా.
ఉమ్ నేన్ లింక్ పెడతా, ఒకసారి నువ్వు మీ, నువ్వు మీ అక్క చెక్ జేయ్యండి. మీ అన్నకు పంపి ఒకసారి.
చూత్తా పంపు.
ఆ మీ అన్నకి నేను మొన్న ఫొటోస్ పంపిన్రా ఫోటో ఫ్రేమ్ జేయ్యమని, ఇంకా జేయ్యలేదు. ఒకసారి ఫోన్ చేసి చెప్తావా నువ్వు.
ఆ చెప్తా.
ఉ నాకు. కావాలి ఫోటో ఫ్రేమ్, మా ఫ్రెండ్ బర్త్డే కాని ఫొటోస్ పంపించ్చినా.
ఆ.
ఉమ్ మంచిగా చేస్తాడని నువ్వు జేప్తే, పంపించ్చినా. మనీ గోడతా ఎమ్మటే. ఫోటో ఫ్రేమ్ తొందర జేస్తే, పోయి తెచ్చుకుంటారా నేను.
మంచినే చేస్తాడు, బాగా జేస్తాడు.
అదే చూసినా మీరు స్టేటస్ పెడితే చూసినా, అందుకే ఆయనకే చెప్పినా, చేస్తారా అని చెప్పిండు. ఫొటోస్ గుడా పంపించినా, మరి అయిందో, కాలేదో నాకు రేప్ రేప్ సాయంత్రం పోయి తెచ్చుకుంటారా ఈ రోజు జేష్. పెట్టమని జేప్పవా.
చెప్తాలే.
నేన్ ఫోన్ జేస్తే. నేను ఫోన్ చేస్త ఎత్తట్లే మ అమౌంట్ థౌజండ్ ఒ ఫిఫ్టీన్ హండ్రెడ్ అన్నాడు చేసినాక ఇద్దు లేరా ఎంతో గంత అని అన్నడు దప్పు చేస్తా అని అన్నడు
పెద్దదా ఫోటో ఫ్రేమ్
అన్ని ఫొటోస్ పెట్టి మధ్యలో ఒక పెద్ద ఫోటో పెట్టాలి మా ఫ్రెండ్ది
అవునా
ఆ మా క్లాస్ అబ్బాయిది బర్డే
ఓహో
మేమ అందరం కలిసి గిఫ్ట్ ఇద్దామని మనీ వేసుకున్నం
ఆ
అయితే చెప్ ప్తే చేస్ తె లేరా మా చెల్ల వాళ్ళ ఫ్రెండ్ అం దాన్లో తకువ చేస్ తా తెలిసినోల్ అనవ్ కదా తనన్నడు
అవునా మా సైడు కోతులు ఒచ్చినయి
మా సైడ్ కో మా ఊర్లో మా ఊర్లో లేవు కోతులు
అవునా
ఫుల్లొచ్చినయ
ఆ
పోతాంటే పోతాంటే వాటిదే రాజ్యమయ్ నేనియా
ఆ
మనకంటే ఇగ అవే ఎక్కువయిపోతాయి
అవును
అయినా వాట్లనే ఏం లాభం లే ఫారెస్ట్ తా కొట్టేసినాం గా మనమే
ఆ
మీ సైడ్ ఉందా ఫారెస్ట్
ఉంది
మీ దగ్గర ఏమనా పార్కులు ఉన్నయా
కొంది
మన బర్డే పార్టీస్ చేసుకోవచ్చా
ఆ చేసుకోవచ్చు
ఉంటే ఎట్లుంటది నార్మల్గా
మంచిగనే ఉంటది పెద్దది
టికెట్ ఏమన్నా ఉంటాదా
ట్వంటి
అవునా
మ్మ్
ఒక్కరికి ట్వంటీయా
ఆ
మ్మ్ అయితే అక్కడనే కేక్ కట్ చెపిస్ స్తా
చె వీరి మంచిగనే ఉంటది
పక్కనే ఏమన్నా రెస్టారెంట్స్ ఉంటాయా
హా అది అడవిలు ఉంటది
ఆ పార్క్ అడవిలు ఉంటదా
ఆ
ఓకే అయితే మా ఫ్రెండ్స్ ని ఒకసారి అడుగుతా అక్కడనే కట్ చేయపిధాం అంటే అడ్నే కట్ చేయపిచ్చి తర్వాత ఇగ రెస్టారెంట్కి పోతాం
ఆ పెద్దగా మంచిన ఉంటరు
హ్మ్ ఆ ఫ్రెండ్ పార్టీ ఇస్తా అన్నాడు అయితే రెస్టారెంట్ పక్కనే ఉంటదేమో పార్క్ దగ్గర అయితే ఆనే కట్ చేసి పక్కనే పోవచ్చు అని చూస్తు
అక్కడ లేవు
అవునా అడుగుతా ఒకసారి మా ఫ్రెండ్స్ అక్కడ వొద్దు ఆంటె ఇక రెస్టారెంట్ లోనే కింద కేక్ కట్ చేపించి పైన పార్టీ చేసుకుంటాం తినడానికి పోతాం లంచ్ కి సండే బర్డే
అవునా
రేపు సాయంత్రం తీసుకుంటే ఫోటో ఫ్రేమ్ ఎల్లుండి అయితది మా ఫ్రెండ్ ఆడానే ఉన్నాడు ఒక ఆయనే
మ్మ్
మ్మ్ తెలుసు అతనికి షాపు మీ అన్నయ్యది
అవునా
వాస్త అని చెప్పిండు నా తోటి అది కా అది కాను కో కనుక్కుంటే తీసుకొస్తారా అని చెప్పిండు అయితే సరే నేను మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి ఒక అమ్మాయి ఉంది ఆమెకి ఫోన్ చేసి అడుగుతా అని చెప్పిన
అవునా
మ్మ్
ఆ
కనుక్కో ఫోన్ చెయి
ఆ కనుకంట
ఉమ్ ఇంకరా మార్చట్లే కాయలు కాచినా ఈసారి
కాశనై కోతులు ఉంచుత లేవు
ఎందుకు కావాలి ఎవరు ఉండాలే
ఉంటానంగానీ వెక్కుతే దునుకుతనై
మందుగట్లే ఏవి
కొట్టిన
మందు కొట్టినాకని రాల్ తానయ్య
ఆ
రియా చుప్ డు సోలారున్నా మంచిగన్డు
అవును
అయినానే మా ఫ్రెండ్ అన్నాదినిన్న సోలార్ పెట్టినా గాని కోతులు అట్డేమన్నా చెట్టు గాని ఇల్లు ని ఉంటే అటునుంచి చూపుతానే అంట
అవున అట్లనే దూకుతాయి
మా సైడు అక్కడ ఒక ద రోడ్డు దగ్గర దొంగలు పడ్డారు జాగ్రత్తగా ఉండడి మీరు కూడా మీ ఊర్లా
ఎప్పుడు
ఒక వన్ వీక్ అయితాంది
అవున
ఆమె ఆ ఆమె హైద్రావద్ పోయింది వాళ్ళ ఇంట్ల పడారంట అంటే పోయిన సంవత్సరం ఈ టైంకే పడ్డారు మళ్ళీ ఇప్పుడు కూడా ఈ సంవత్సరం పడ్డారు
వాళ్ళింట్లనేనా
హు
వాడు ఎవడో కావాలని చేసిండు
ఆమె ఊరి పోయింది వాళ్ళ బీరువా తాళం తీసిరంట గోల్డ్ తీసుకున్నారంట
ఆ
పడ్డారు గోల్డు తీసుకున్నారంట అయితే ఆమె ఇక్కడ లేదు వాళ్ళ అన్న భార్య అడిగిపోయింది చూడానికి పోతే ఎందుకో మెస్డోర్ తీసున్నట్ కనిపించిందంట డౌట్ వస్తే దగ్గర పోయి చుస్తే మొత్తం ఓపెన్ ఉందంట
అవునా
హు ఆమె మొఖం భయపడి చుట్టుపకోనోళ్లని పిలిస్తే పోలీసోలు వచ్చిరంట
ఆహ
మీరు కూడా జాగ్రత్తగా ఉండండి మీ సైడ్ చిన్న బాబున్నాడు అన్నావు కదా
అవును
చిన్న పిల్లల్ని ఎత్క బోయటోలు కూడా వస్తుర్ స్తురట
ఇప్పుడు మొత్తం వాళ్లధైంది రాజ్యం
హు సమ్బర్ల జాగ్రత్త గుండాలి
కోతులైంది వాళ్ళధైంది రాజ్యం
పోలీసులు కూడా అంటారు వామో పోయిన సారి పడాయిననే పండాడ అంటారు
అవునా
ఎందుకంటే, చోలర్ పెట్టినిట్ల పడ్డరంటే ఇగ ఆలోచించరా నువ్వే.
వాళ్లకే సోలారున్నా, ఏదున్నా పడేదు పడ తనే ఉండ్రు
పెటిన గేట్ పెట్టినట్టే ఉంది. సు చోలర్ అన్లోనే ఉంది. పక్కనొక గడ్డి గడ్ డి వాముందట దాని మించి లోపలికి దూకిరట్టుంది
అయ్యో
మ్మ్ పక్కనొక గడ్డివాముందట. మా పక్కన అమ్మమ్మని అడిగినా. అట్లెట్ల వచ్చిరమ్మమ్మా అంటే! ఏమోనే పక్కనింట్లో నయితే ఒక గడ్డివాముంది. మరి దాని మించి లోపలికి దుక్కినట్టుంది. అట్లనే, ఇటు నుంచి అటు దూకిర్ అనుకుంట అనన్ అదే
మ్మ్ హు
హు పాపం గోల్డ్ అంతా పోయింది. మస్త్ బాదపడి, అది ఆమెది కూడ కాదంట. వాళ్ళ కూతుర్ధంట.
అవునా!
మ్మ్ సరే రా. మీరు కూడ జాగ్రత్తగా ఉండండి.
ఆ ఉంటా. కోతులే బాగొస్తున్నాయ్.
సరేరా.
ఆ సరే.